అండి బాఉనరా అండి
బా నమస్కా కారమండి బాఉనరా
నమస్తే అండి బాఉన్నమండి
ఏం చేస్తున్నారండి
అండి ఇగో మొన్న మా చిన్నోడు వచ్చిండండి అయితే వానికి గ్యాబ్ డల్ ఎలా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నా
అవునా అండి సంక్రాంతికి చెక్ కినాలు గ్యా లు అన్నీ ఏసుకుంటాం కదండి
చెస్ కున్నమండీ
అవునవును గ్యారెలు చకినాలు అరిసెలు మనకు సంక క్రాంతి దీపావళి దస్ రా
ఇల్లు సకినాలు చకినాల్ ఎలా ప్రీ పెరుగు ఏత్తారండి
చకినాలకు ఒక రోజు ముందే సా నైటు కొంచెం పది పదకొండు అయినాక బియ్యం నానబెడతామండి బియ్యం నానబెట్టి రూద్దున నాలుగు గంట్లకి రెండు మూడు సార్లు మళ్ళీ కడిగి గంపలో వేస్తామండి గంపలో వేసి మంచ నీళ్ళు అన్ని మంచ గా ఆ అవే ఆ వాడిచిన తర్వాత పత్ చ్చి బియ్యమే పిండి పట్టిస్తామండి పిండి పట్టించి ఇగ పని అయిన తర్వాత తొమ్మిదిన్నర పది అది కాగానే మంచిగా పిండిని జల్లెడ పడతాము జలడబట్టి పిండికి దగ్గట్టు నాలుగు కిలోల డైతే ఒక కిలనర నువ్వులు మంచిగా గాలిచ్చి చెరిగి గాలి చ్చి కిలనర నువ్వులు చిటాకు ఓమ కీలకు పిరికిడు ఉ ప్పు చొప్పున మంచిగా కలిపి పిండి కలిపి ఒక అర్ధగంట పిండి మంచిగా మెత్తగా నానిన తర్వాత సకినాలు మంచిగా చేస్తే అంటే మంచిగా వస్తాయండి పిండి నానిన తర్వాత చేస్తే అట్లా చేస్తాము మేము చకినాలు గ్యారెలు కూడా చేసుకుంటా ట్టమండి ఆ గ్యారెలు మంచి పిండి పట్టించి గ్యారెలలో బబ్బరిపప్పు వేసుకుంటామ అండి మేము గారెలపిండి పొడి పొడిపిండి పట్టించి గారెలపిండిలో కరివేపాకు మరు కు ఎక్కువేస్తామండి
అలాహకిసుస్త బాగుంటాయ అండి.
ఉంటాడి మంచిగా ఇట్లా పొర పొర మంచి బాగా కరకరా అంటాయి బబ్బరి ప్పు వేం బబ పప్పు కోల ప్రొద్దున్నే బబ్బరి పప్పు వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయిండి
మరి పల్లీలు అయ్యారా అండి పల్లీలు
వెయ్యమండి మేము పల్లీలు వేస్తే కొంచెం గ్యారెలు మెత్త మత్తగా మెత్త పడతాయిండి అందు కానీ బ ఆ గ్యారెలు కొంచెం మెత్తబడతాయి బబ్బ పపే ఇస్తామండి మేము బబ్బరిపప్పు వేస్తాము ఆ ధన్యాలస్త ఇస్తమండి ధన్యాలు వేస్తే టేస్ట్ ఉంటాయి టేస్ట్ కోసం ధన్యాలు వేసుకోవాలి
వస్తారండి అందులోనే పట్టిస్తారా
ఆ ఇప్పుడు కరివేపాకు అన్ని వేసేటప్పుడ ధనియాలు కొంచెం కచ్చపచ్చ మిక్సీట్టి టీ వేస్తా అండి బాగుంటాయి అంటే మన నములు తుంటే పంటి కింద పడతాయి టేస్ట్ ఉంటాయి
ఆ అది వేరైతేది ఎస్ వస్తుంది
ఇంకా అరిసెలు కూడా స్చే కుంటామండి బొల్లం తోటి బెల్లంతోటి బియ్యం నానబెట్టి పట్టించి బెల్ల మానక మట్టి వచ్చిన తర్వాత బి ఎం అందులో వేసి అరిసలు చేసుకుంటామండి అ మీరు వేసుకుంటారా అండి ఏమేం చేసుకుంటారు మీరు
మేము కూడా చేస్తామండి అయితే బెల్లం మంచిగా ఆ పానకం బట్టి పట్టిన తరువాత ఇంకేమి ఏస్తామంటే నువ్వులేస్తామండి అందులో నువ్వులేస్తే చాలా టేస్ట్
ఐరన్ ఆ ఐరన్ బెల్లము నువ్వులు ఐరన్ ఆరోగ్యానికి మంచిది కదండి మంచిది మంచిది ఎందుకంటే చలికాలము లడ్డుూలయితే మేము శనగ బూందీ కొడతామండి బుంది కొట్టి శనగ పిండి లడ్డూలు చేస్తాము శనగపిండి ఫస్ట్ బూందీ కొట్టి పక్కకు పెట్టుకుంటామండి ఆ చక్కెర
పూస కూడా కొడతారు కదా
కారపూసలండి
ఆ
కారపూసలు ఇక శనగపి శనగపిండి కొంచెం గ్యాస్ అయితదండి మేము ఏం చేస్తామండి అంటే బియ్య పిండి బియ్యపిిండిలోనే ఓమ వేసి కొన్ని నువ్వులేస్తమండి వేసి కొంచెం ఉప్పు కారం ఏసి
ఉ
ల్లాగా వత్తుతం వాటిని
హ్మ్
కు కొంచెం గ్యాస్ కాకుండా ఉంటదండి బిఎఫ్ పిండి కారపూసలు టేస్ట్ గా ఉంటాయి ఓమేస్తే
ఇవి జంచుకని జంచికలు అంటారు కదా అండీ అద
ఈ ఏమో చేసుకో కోలేదండి మాకు తెలువదు అవ
గవ్వలు గవ్వలు ఎట్లా వేస్తారండి గవ్వలు గవ్వలు
గవ్వలు గోధుమ పిండి తోట అండి
గోధుమ పిండిలో చెక్
చక్కెర ఆ చక్ కలిపిరిపి ప్రిపేర్ చేసి అవునండి అండి
వేర అదై
బావుంటాయి అండి అవి ఇక మేము ఎక్కువ అ అంత వెరైటీస్ ఏం చెయమండి చకినాలు ఆ గ్యారలు ఎక్కువ ఎ ఎప్పుడన్నా చేసుకుంటే లడ్డు చేసుకుంటాము నువ్వులేై పల్ద పేలాలు ఉండల్
అరే పేల పలీపాటి చేతారండి
ఆ చేస్తామండి పల్లె పట్టిలు బెల్లం పాకం పట్టి పల్లిగింజలను మంచిగా కొంచెం గ ఒక ఇసు రాయి తోటికి ఇట్లా అరు అరు తొల తొటి రాకీ ఇకా పొట్టు పో పొట్టు పల్లె గింజలు అట్లనే బెల్లం పాకంలో వేసి వేడి వేడి ఉండగానే బిల్ బిల్ బిల్ బిల్లత్తి చాకు తోటి డబ్బాలాగా చేస్తామండి కొంచెం చల్లారన తర్వాత ముక్కలు ముక్కలు అయితాయి ఐరన్ కదండి బెల్లం పల్లీలు మనకు ఆరోగ్యానికి మంచి ది నువ్వులు బెల్లము పల్లీలు ప్రతి ఒక్క ఇప్పుడు చకినాళ్ళలో గలో నుల ములు చేకో ప పలు చేకో మళ్ళీ సున్నుండలు నువ్వుల పరి
సున్ను ఉండలు ఎట్లా చేస్తారండి
మినపప్పు తోటండి మినపప్పు పిండి పట్టించాలి ఆ వేయించి ఆ పొట్టు మినుములు నల్ల మనులు తీసుకొని మగా కడి ఆరబెట్టుకోవాలం కడి ఆరట్ పట్టుకొని పిండి పట్టించుకొని పిడిది ఫంక్క్షన్ న వేయించాలండి
ఆ ఆా
నెయ్యి వేసి మంచిగా కొంచెం దూర దూరగా వేయి జాలి వేయించి చ్చి మంచి చక్కెర మంచి మిక్సీ పట్టాలి వేడి వేడిగా మిక్సీ పట్న చక్కెర అందులో కలిపి వేడి వేడిగా ఉండగానే అది ఇది కలిపి పిండి ఉంన్నడు చక్కెర ఆ మీ మిక్సీ పట్న చక్కర మళ్ళా ఈ పిండి వేసుకుంటే మిక్సీ పట్టి వేడియ వేడియ ముద్దలు కట్టుకోవాలంటే కొంచెం నయేస్ కుంటే టేస్ట్ ఉంటుది ఆ అట్లా ముద్దలు కట్టుకోవాలని ముద్దలు కట్టుకుంటే టేస్ట్ మంచి ఉంటు కలుపు
అవును అది ఒంటికి కూడా మంచిది కదండి
ండి మళ్ళీ పొట్టు మినుములు చేసుకుంటే ఒంటికి మంచిది ఆరోగ్యానికి
ఈ గార్జీలు ఎట్లా ఇస్తారా అండి
కరిజలు మామూలుగా ఇప్పుడు కొబ్బరి కొబ్బరి పొడి చక్కెర కలిపి లేదంటే నువ్వుల పొడి చక్కెర కలిపి ఇప్పుడు గోధుమ పిండి ముద్దలు చేసుకొని పూరీలాగా చేసుకొని నువ్వుల పొడి కానీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి నువ్వుల పొడైనా కొబ్బరి పొడయినా పల్లి పొడైనా ముందే ప్రిపేర్ చేసు కొని ఇవి పూరీల సైజులు చేసుకొని ఒక్కొక్క స్పూన్ స్పూనర పెట్టుకుంటా కరిజెల షేపు వచ్చేటట్లు చేయి చేసుకోవచ్చు లేకుంటే కారిజెలది అచ్చు ఉంటది గదా అండి
అవును
ఆ ఆ అచ్చు లో వెట్
అవి నువ్వులయి మంచి టేస్ట్
నువ్వులేన్ను పల్లీలే టేస్ట్ ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయంండి అన్నిటికంటే నువ్వులయే టేస్ట్ చుంటయ్ ఏనిక్ కంటే మేము కూడాము ఎక్కువ నువ్వులే ఎక్కువ వాడతామండి నువ్వులు బెల్లము పల్లీలు
సార్ ఎప్పుడైనా ప్రి ఇసినప్పుడు మా ఇంటికి వస్తరా అండి
తప్పకుండా అండి తప్ తప్పకుండా చేస్తము తప్పకుండా చేసుకొస్తమండి
ఓ
ఆ మీరు కూడా జేసుకుంట
ఆ మేము గూడ చేసుకుంటాం కాని నాకు కొంచెం మం చిగా కుదురయండి ఒకసారి మా ఫ్రీ వాళ్ళ చె చా
వస్తామండి మేము చేసిస్తామండి
చూపు మ
ఓకే తప్పకుంట చేస్తామండి ఒకసారి మేము గుడాము ఇంకా అండి ఇంకేమన్నా ఇంకేమేమి చేసుకుంటారండి మీరు వెరైటీస్
ఆ వెరైటీస్ మాకు ఎంత ప్యాకెట్ ఉంటందండి అండి మేము అంగన్వాడి టీచర్ ని అయితే దానికి ఏం జేత్తం దెలుసా అయితే వాట్లల్లో
మ్మ్
మైదా పిండి గలిపి నెయ్యేసి మంచిగా ఆ కొంచెం సోడేసి గోధుమ్ పిండి కలిపి బజ్జీల్లాగ బాగుంటా టది
చాలా బాగుంటదండి
ఆ అప్పడికప్పు లో ఆ ఇట్ల చేపిస్తాం అన్నట్టు మళ్ళ ఇడ్లీలు ఆ పెట్టుకుంటవు కదా బాగుంటాయి అన్నట్టు
మ్మ్
అట్లాన చాలా బాగుంటాయి ఆ అలా బాగా ఉంటాయి కదా అన్ని రకాలుగా
అవునండి ఓకే అండి థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి ఓకే అండి
ఓకే